హలో వినిపిస్తుందా బాగున్నావా అంజు
నేను బాగున్నాను అక్క నువ్వు బాగున్నావా
ఎక్కువ కలుతానవా అక్క హలో ఏం చేస్తున్నావ్
ఇందులో స్పీకర్ లేదా అక్క
లేదు తీస్
ఎందుకు
స్పీకర్ ఆప్షను దుగా
ఓ షిట్ మాన్ షిట్
ఏం చేస్తున్నావ్ తిన్నావా
లేదక్క నువ్వు తిన్నావా
ఆహా అక్క నో మెన్షన్ యా ఇ కాల్ మీ ఫ్రెండ్ యో క్యాజువల్
ఓకే
ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు తిన్నాను
బాగున్నారు కోమల నువు ఎల్
బన్నారు అంజలి
తిన్నావా కోమల చర్ లా
కర్మ మే నా కర్మ తిన్నాను అంజలి నువ్వు తిన్నావా
లేదు కోమల
ఏం చేస్తున్నావ్ అంజలి
పడుకోనున్నా కోమలా నువ్వు
నేనే నేన్ నిల్చో ఉండా
మ్
ఏంది ప్లానింగ్సు ఏం లేవా
ప్లానింగ్స్ ఏం లేవే
షాపింగ్ కి వెళ్ళావా ఉగాది కి
షాపింగ్ కి వెళ్ళాలి ఉగాదికి
ఏం సైలక్ష ఏం డ్రెస్ తీసుకున్నాం అనుకుంటున్నావు
నేనయితే ఏదన్నా ప్లాజో కుర్తి తీసుకుందాం అనుకుంటున్నా
అవునా
మ్
మ్ మర్ మాగేమన్నా తీసిచేదేమన్న ఉందా
ఆ తీసిస్తారు తీసిస్తారు
ఇస్తరా
తీసి ఇస్తారా
మీ క్లాసోళ్ళు నా బాగా ఫ్రెండ్స్ అయ్యారు
ఆ అయ్యారు వాళ్ళు ఎవరో నాకు సైట్ కూడా కొడతా ఉన్నారు
హలో
హలో
వినిపిస్తుందా ఏం చేస్తున్నావు
వినిపిస్తాందికోంలా
అవునా అంజలి
ఎస్
కాదంజలి ఏం చేస్తున్నా ప్రజెంట్ స్టడీయా లేదంటే జాబా
సడి సడి
హలో
హలో
సైలంట్ ఉండు మాట్లాడతే
మాట్లాడు హలో
తిన్నావా?
లేదు
ఇంలోవళికి పోవందలా
చేసి మాట్లాడిడాను
మాట్లాడునాం ఏమంటున్నారు ఇంట్లో వాళ్ళు
ఏవ ట్టారు చదువుకం వంటన్నారు బాగా
అవున్ ఎక్సామ్స్ ఎల్స్త
బార ఆసా అన్మా
హ
సేమ్ ఫస్ట్ సెమ్ అయిపోయింది పోయి
రిజల్ట్స్ చెప్లేద ఇంకా
రిజల్ట్స్ ఇంకా చెప్ ఇవలా
ఇవ్వ లేదా
ఆ నాకు తెలిసి ఈ నాలుగు రోజుల్లోనే వస్తదేమో అని భయమేస్తా అ
ఎందుకు భయం పాసయి బానే చదువుతావ్ కదా నీకేం భయం
ఆ నాకైతే గట్టి న ఆ నమకు నైన్ పాయింట్ ఎస్తా అడి కానీ ఎక్కడో భయము అంటే ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళ కదా కరెక్షన్ వసేది సో ఎందుక భయం
ఎందుకు భయపడతు పాసాదాాల అంజలిలీ ఈ మిడ్ంతా బార కదా ఇంటర్నెల్స్ బాగా చేసారు కదా
ఇంటర్నల్స్ అసలు మిడ్ మిడ్ మిడ్డ మిడ్డ ఇంటర్నల్స్ కూడా అబౌ్ ట్వంటీస్ లో ఉన్నాయి నాకు
ఏం పాస్ అవుతాలే అక్కడ ఎంత రావాలి నీకు మార్క్స్ అక్కడ ఎంత వస్తే పాస్ అయిపోతావు
మొత్తం అసలు టోటల్ ఫార్టీ మార్క్స్ ఉండాలి ఇంటర్నెల్లు అది కలిపితే
ఆ అదే పాస్ అయ్యే మార్క్స్ ఉంటాయి కదా ఫిఫ్టీకిి ఫార్టీ ఫైవ్ కి అట్లాగా
మొత్తం ఫార్టీ ఉండాలి ఆ సెమ్ ఇందులో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రావాలనుకుంటా
సెమ్లో ట్వంటీ ఫైవ్ ఇంటర్నల్స్ ఒక ట్వంటీ ఎస్కో ఫార్టీ ఫైవ్ అట్లా ఉంటాయి కదా కలిపి మార్కులు హండ్రెడ్కి కదా హండ్రెడ్కి ఎంత పాస్ అంటున్నాను
హండ్రెడ్కి ఫార్టీ మార్స్ పాస్
అవునా అయితే ఫార్టీ అయితే పాస్ అయిపోతా వాలేమే
ఆ
దానికెందుకు అంజి ఏమమ్మా చదువుతారు మాలాంటోళ్ళే చెప్పాలింకా
బా అందుకే కాలేజ్ ఫస్టులు వచ్చేస్తా
అరే నాయనా ఒకరోజుకే
ఒక్కరోజన్నా రెడ్రోజులన్న కాలేజ్ ఫస్ట్ ఇస్ కాలేజ్ ఫస్ట్
హాబ్బబ్
అంటే వా ఇంజనీరింగ్ లో కాలేజ్ ఫస్ట్ రావడం అనేది అది అది అది ఒక దాన్ని ఏమంటారు ఒక అద్భుతాన్ని కనుగొంటారు చూడు అట్లుంటది అనమాట
సృష్టిస్తావలే నవ్వి సరే
సారా
ఉమ్
నేను నా నేను చదువుకొని మా రూమ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి అయిపోయా
ఇంగంత అ టాపట్స్ అన్నాక ఎక్సప్లయిన్ చేయాల
లేదు లేదు మాకు వచ్చే టీ చర్స్ అందరు బాగా చెప్తారు వాళ్ళకొచ్చే టీచర్స్ బాగా చెప్పారు కొంతమంది
అవునా ఏంటి స్పెషల్ మీ హాస్టల్ లో
ఇప్పుడే చికెన్ ఈ రోజు
అవునా ఏమి చికెను
ఈరోజు వెండ్స్ డే కదా
వెండ్స్ డే అయితే చికెనా సండే కదా ఓన్లీ
ఓహో ఓరొట్టె వీక్ కి టూ టైమ్స్ చికెన్
వీక్ టూ టైమ్స్ ఏ ప్రోటీన్ ఎనర్జీ ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి
ఆ అది పెంచుతా ఉన్నారో తీ స్తావున్నారో అర్థం కావట్లేదు
ఆ ఏం బా పెట్రా మీకు ఫుడ్ అ
ఆ అంటే బాగానే అది అది అది లేదనే కదా డాడీ వాళ్ళు బయట చేయరు జాయిన్ చేపిస్తారు అంట
అవునా ఇంకా ఉగాది ప్లాన్స్ ఉగాది ఎట్లా జరుపుకుంటారు మీరు
ఆ ఉగాది పచ్చడి చేసుకుని
ఉగాది ప చాడి చేసుకుంటావావే ఆ
పవన్ ఎలా ఉన్నాడు
ఏ అల్ అర్ గుడ్ య
హ్మ్ ఓకే
ఓన్లీ తెలుగు లాంగ్వేజ్
ఉ
ఏం చేస్తున్నారు అందరూ మీ ఫ్రెండ్స్
అందరం పడుకోని ఉన్నాము
ఏం అప్పుడే పడుకోడం
చదివీ
ఎన్ మిడికే హుహు
హు మిడీకే అన్న చదవాలే కవా ఆ అంటే మాకు ఈ మధ్య ఆ
తో తేలీదా మీడి నాక్
హలో అది కాదు అంటే మాకు జూబ్లీ సెలబ్రేషన్ వచ్చింది ఒక వన్ మంతు సో తొందర్ తొందరగా చెప్పేసిన్నారు వీళ్ళు
ఏళ్తామ్మ మీ మంతు మంతు అసలు సెలెబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నారే
ఆ అదే అదే పన్నెండు రోజులు జరిగినాయి గదా సెలబ్రేషన్సు
హు ఇంగేమ్ ఫుల్ల్ ఎంజాయ్ చేశానారే
సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయి ఇంకా సిలబస్ అవ్వలేదు సో కాబట్టి తొందర తొందరగా సిలబస్ చెప్పారు అసలు రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు కూడా సిలబస్ చెప్పినారు సో దట్స్ వై కొంచం చదవాలి గొ చదివినాము రోజు మేల్కొని
హ్మ్మ్
మ్మ్
ఇంక
చెప్పాలి బామ్మ
హూ బాగా జరిగాయా మీకు ఫంక్షన్స్ అన్ని బాగా జరుపుతారా
బాగా జరుగుతాయండి తమ్ముడొచ్చాడు
మ్మ్ హ్
అసలు ఆ మాకు అసలు మాకు వాళ్ల ఆ మీనాక్షి చౌదరి వచి చున్నీ నెక్ శ్రీ నిధి అగర్వాలు ఆ గుంపు ఇట్లగా ఇందులో ఆడ ఫోటోలు తీసుకుంటామా ఇంతమంది దాట్ల
ఆ
అసలు ఫస్ట్ సు ఆ ఫస్టు నీద్ అర్తి అగర్వాల్ వచ్చిన రోజు నెక్స్ట్ వచ్చేసి మీనాక్షీ చౌదరి వచ్చిన రోజన్నా ప్చ్ అంటే హీరోయిన్స్ ని కనీసం చూసినం
చూసినారా
అంటే చూసినా అన్నమాట ట అంటే డాన్స్ లే అంటే డాన్స్ లేేసుకుంటూ మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడి అదంతా అంత జరిగింది ఆ లాస్ట్ ఫిఫ్త్ డే అయితే తమన్ వచ్చాడు తమన్ మ్యూజిక్ బ్యాండు అసలు అదు ది హైలైట్ శ్రీలీలా వీళ్ళందరూ వేస్ట్ దాని ముందు
ఆ ఇంకంతలే మ్యూజిక్ బ్యాండ్ బాగా నచ్ చ్ తుంది
అసలు ఎంత బాగా వాయిచ్చారంటే అన్నీ వీడివన్నీ తమనువన్నీ చనా గ్రేస్ఫుల్ గా ఉంటాయి గదా ఇంకా మేమందరం కూర్చోనుంటే ఒకసారి అందరూ లేసి ఇంక పాటలకి డ్యాన్స్ వేయండి అని చెప్పాడో లేదో అసలు దానికి కోసమే వెయిట్ చేస్తా ఉన్నాము వాడే చెప్పే కాడికి ఇంక అందరు కుర్చీల మీద ఎక్కి ఎగిరినారు అస్సలమే వైపు ఫ్రంట్ కూర్చున్నాము అస్సలా ఆ క్యామరా అది షూట్ అంతా దీస్తా ఉంటారు గదా కెమెరాస్ తో ఆ క్యామరాలో హైలెట్ మా బ్యాచ్ నేను హర్షి గంగ జాను వీళ్ళే గనిపిస్తాన్నారు ఆ కెమెరా లో లై లైవ్ వూ లైవ్ జూస్ సి ఏం వే మీరు అంటే మా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇంకా రాని వాళ్ళు ఇంటిక ఇంటికి బోయింటారు గదా వాళ్ళు ఫోన్ చేసి ఏమె అంతా మీదే అన్నట్టు ఎగురుతా అన్నారు లైవ్ వస్తాంది మీరు దప్ప ఇంకెవరు కనిపించట్లేదంట
ఆ డ్రోన్స్ పెట్టారా
ఆ డ్రోన్స్ వెట్టారూ నార్మల్ క్యామరా వెట్టారు షూటింగ్
ఇంగా అన్ని బాగ జరిగాయి అన్నమాట
ఫుల్లు
చప్పాలి
సరే అండి జాగ్రత్త మంచిగా ఎంజాయ్ జెయ్యి
ఆ
సరే మరి ఉంటా బాయ్
బాయ్